హలో
హలో
నమస్కారం అండి
నమస్కారమండి
ఎలా ఉన్నారండి
బాగున్నావండి మీర ఎలా ఉన్నారు
ఏను మాానే ఉన్న న్
ఏం చేత్తున్నారండి కూర్చోని ఉన్నామండి వర్క్ మొదలు పెట్టాలి వంట చేయాలి
మ్మ్ తిన్నారండి మున్న
టిపిన్ చేస్
మ్మ్ హ్మ్ మ్మ్ ఏమి టిఫన్ చేసారండి
మ్మ్ మనం పట్ట వేసుకుని తిన్నామండి
నినపట్ టు మ్మ్
ఇంగేమండి ఆ మినపప్ మ్మ్ మినప దోశ ఆ మినపప్పు నానబెట్టి మినప్ పప్పు కొంచెం బియ్యం వేసి నాన పెడితే అది కొంచెం మెత్తగా వేస్తారు కదండి మినప వర్ట్లా
ఏమేమి పోస్తారంండి పిండిద
ఏమిే ఇస్తవండి కొంచం అది వే జ మిన పప్పు వేసి ఆ టూ గ్లాస్ మ ప హాఫ్ గ్లాస్ బియ్యం వేసి కొంచెం నానబెట్టి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టాలండి మినిమం ఫోర్ అవర్స్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బియ్యం లో కొంచెం ఎందులు వేయాలండి
బియ్యంలో మెంతులు వేయ్యలా
గలు వేసి నానబెట్టేసిన తర్వాత రెం కడిగి రెండు కలిపి పిండ వేయాలండి
పిడి ఎలా మిక్సీలోనా గ్రైండర్ లో వయాల
గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో వేసుకోవచ్చండి మిక్సీలోనే వేస్తాను
మాముూలుగా పాత రోజుల్లో ర రోకలతో రుబ్బ బ్బేవాళ్ళు అలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి నేను
తకోవాలంటే చాలా టైం పట్టిద్ది కదా ఏ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి అలా మిక్సీలో గ్రైండర్ లాగా వచ్చేస్తున్నాయి కదంీ ఆ నేను మిక్సీలోనే వేస్తానండి నాకైతే ఇవ్వడం జ చేయడం రాదండి
రాత్రి ననే బడతార మినప మినపు గు గుళ్ళు వేస్తారా మీరు లేకపోతే పప్పు వాడతారా బద్దపప్పు మద్దపక్కే వాడతారు గుళ్ళు లాంటివి ఏం వాడరా ఇప్పుడు మరి వ్యవసాయం నుంచి వచ్చే డైరెక్ట్ గోల్డ్ వస్తయలు అండి ప
ఆ అది మిషన్ క పట్టిస్తాం కదండి ఆ మిషిన్ పట్ తం లేకపోతే మా దగ్గర ఇది ఉండండి చెకి అంటారు అంది దాంతో ఆ దాంట్లో వేసి తిప్పుతామండి తిప్పితే సగానికి అవుతాయంండి అందులో సగానికి వస్తాయంండి అవి తీసుకొని జల్లి వచ్చిన తర్వాత దాన్ని పొట్టు అది పోయింది కదా అప్పుడు నాన పెట్టుకొని కడిగితే కొంచెం పొట్టుపోయిద్ది కొంచెమన్నా పొట్టు ఉంచుకోవాలండి క్కువ పడేయకుండా అలా ఉంచుకొని మిక్స్ చ్చీలో వేస చేేసి అవును నీళ్ళు కూడా ఉకు కలపకూడదండి కొంచెం ఉప్పు కలుపుకొని బ్యాటర్ ఆ కల్ కని బ్యాటర్ మనమేమో ఒక ఒక కడాయిలోనో ఏదో దాని దానిలోనో నీళ్ళు పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఆ కడై పైన కొంచెం ప్లేట్ పెట్టి దాంట్లో ఈ బ్యాటర్ వేసుకోవాలి బ్యాట్ర వేసిన తర్వాత మూత పెట్టాలి ఆ నీళ్ళు నీళ్ళు బాయిల్ అవుతుంటే అది ఉడికిపోయద్దండి వాటర్లు
ఆ వేడికి ఉడికి
ఉ నీళ్ళ వేడికి ఉడుకుపోయిది అదే అలా తిినడమే ఇప్పుడు చాలా బెటర్ అండి వాటర్ కూడా తొందరగా వాటర్ అవ్వవు ఆయిల్ ఫుడ్ కూడా కాదు మంచిదిండి అలా తినడం అదే ఆ ఏమంటారు
ఆయకుడు ఆయకుడు అంటారండి మంచిదండి ఆరోగ్యానికి మంచిది హెల్త్ కూడా చాలా బెనిఫి
దాంట్లో నంచుకోవడానికి ఏమి ఉండదు కదా అనుకుంటండి ఏం నంచుకుంటారు
కారం ఉన్న కారం నంచుకోవచ్ లేకపోతే చట్నీ వేసుకొని చట్నీ నంచుకోవచ్చు అని ఏదైనా ఏదైనా నంచుకోవచ్చండి అందులో మీే ఇష్టపడే వాళ్ళు అ
అదే నంచుకోవడానికి ఏం ఉండదుని చెప్పి ఎక్కువ ఎవరు లైక్ చెయ్యరు అణు ట అది అయితే ఆరోగ్యం అన్న మాట మనకి అయితే
మా ఇంట్లో మా ఇంట్లో మినప్ప ఆ ఎక్కువ శాతం అదే చేస్త స్తానండి ఇంట్లో లేకపోతే దోశలు వేస్తాము
మనం అట్లా చేయము కదా అండి మనకి ఓన్లీ దోశ ఇడ్లీ తప్ప మా వోళ్ళు దేనికి
నేను ఇడ్లీ కూడా చ్ చేయనండి ఇడ్లీ నేను తినను నాకు తినబుద్ది కాదండి ఇడ్లీ
ఆయ కుడుం చేస్తారాండి
కుడుం చేస్తానండి అంటే ఆయకుడుం అంటే మెత్తగా బాగుంటుంది ఇడ్లి కూడా బాగుంటుంది కానీ నాక్ తినబుద్ధికాదన్ మా వారు మా ఇంట్లో తింటారండి ఆ కొంచెం బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి లైట్ గా అంటే అంత తక్కువ కాదు అంత ఎక్కువ కాదు. ఒక టూ గ్లాసెస్ మినపగుళ్ళే మినప మినప్ పప్పు వేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకోవాలండి
కొంతమంది బియ్యం ఏమి లేకుండా చేస్తారు గట్టిగా అయిపోయిద్ది ఆ బియ్యం
తుందండి అట్టిగా బియ్యం లేకుండా కూడా చేయ్యకూడదండి అలా చేస్తే తొందరగా అరగదండి
నరగదు తినబుద్ధి కాదు తినేటప్పుడు కూడా
బియ్యం వేసుకుంటే తొందరగా డైడేషన్ అయిద్ది బియ్యం కొంచం మెంతులు ఏసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది బెనిఫిట్స్ ఉంటాయి బాగా తొందరగా డై ఆ తొందరగా డైరేషన్ అయిద్ది ఓహో
మీరు డైలీ చేస్తారా అండి అదే లేపోతే ఓటు వీక్లీ టూ త్రీ ట్రైమ్
వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తానండి అది ఆయకుడుం. ఒక టూ త్రీ టైమ్స్ అయితే దోస వేసుకుంటామండి ఆ దోసపిండి వేస్తే దోస బ్యాటర్ మాకు ఒచ్చిదండి త్రీ డేస్ ఒచ్చిద్ది దోస బ్యాటరు
ఓకే
ఉమ్ దోసె బ్యాటర్కొక త్రీడేస్ ఒచ్చిద్ది ఇది కూడా టూ డేస్ త్రీ డేస్ అలా వచ్చిది ఆ అవునండి బ్యాటర్ నేను ఫ్రిడ్జ్ లో పెట్ చేేస్తానండి కలిపి రందు లోపెట్స్త
హ
ఉంద్దండి
ఓకే ఇంకా మేడం దోశ దోశల్లోకి దీంట్లోకి ఏం చేస్తారు మీరు చట్నీ చేస్తారా
టైం ఉంటే చెడ్ని చేస్త స్తానండి
చట్నీలు ఏమేమి జసిస్తారండి మా న్ వన్లు వేరు సరిపో
ఆ ఆ ఎజన పప్పు ఎజిన పప్పు పచ్చిమిర్ చ్చి వేస్తానండి కొంచెం లైట్ గా చింత పంండ వే వ కొంచెం ఉప్పు నాలుగు చిన్న వెల్లుల్లి వేస్తారండి
ఎక్కువ తినాలడి
బాగుంటాయండి కారంతోనే మేము ఎక్కువ తింటా ంటా అండి లైట్
మరి పచ్చడి ఈ పచ్చడి దొండకాయ పచ్చడి కూడా బానే ఉంటది లే
ఉ దండగ అంటే మనకు టైమ్ ఉండాలి కదా చే
అంటే దొండకాయ గట్టి గట్టిగా కాకుండా కొంచె మెత్తగా గొద్దండయి చికు
ఉ అవునండి అది మనం మార్నింగ్ దోశలు వేసుకుంటాం అనగా నైట్ ఇట్లో చేసి పెట్టుకుంటే అది మంచిదండి వజగా అది ఆ పని వజ అయింది లేకపోతే అది చెయలేం ఇది చెయలేం టైం ఉత్పత్తి ఉంటది కదండి ఆ మా పాప అడుగుంటుందండి ఒకటే గొలగొల చేసంది పూల్ స్టార్ట్ అయ్యేదాకా అంతే ఆ పూల్స్ స్టార్ట్ అయ్యేదాకా ఇంకా అతే గోళగోళ చేస్తా ఉంద్ది అ
పన్నెండో తారీఖు ను
ఆ అవునండి అ ఇంకా అప్పుడు దాకా ఇవాళ కొంచెం పర్లేదండి కొంచెం చల్లగా ఉంది ఎండా ఏమి లేదు కొంచెం చల్లగా ఉందండి
చల్లగా ఉందా మ వర్షం ఏమన్నా పడుతుంద
వర్షం లేదండి వర్షం పడట్లేదు కాగాని చల్లగా ఉంది హాయిగా ఉందండి వాళ్ళ నిన్నయితే ఎంట పోలే పడుందండి డి
అవునండి నిన్న విపరీతంగా ఉ
ఇప్పుడు తింగ పడింది నిన్న మధ్యర కొన్న వర్షం పడిందండీ
వర్షం వర్షం పట్టం వల్ చల్లబడినట్
అవునండి
ఈ మధ్య చాలా ఎండలు వేడి గాడి వల్ల చాలా మంది సఫర్ అయ్యారుడి విడువలు పడటం రాత్రిపూట వర్షానికి హలో హలో
ఆ ఎ పడ
అవునండి ఎండలు పడటం వల్ల చాలా మంది దెబ్బతిన్నారు బయటికి కూడా రావట్లేదు చాలా మంది అసలు ఎండ దెబ్బకి మాకు ఇటువైపు ఇటువైపు అయితే ఎండలు అంతగా లేవు కదండి నాలుగు రోజులు క్రితం అయితే మధ్యాహ్నం వెళ్ళటానికి కూడా ఉండేది కదండి ఆ రకంగా పడే ఎండలు
ఈ కొంచెం చల్లగా ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం చల్లగా ఉంది వాతావరణం కూడా ఆ పిల్లలకి కూడా కొంచెం ఇంట్లో నుంచి వచ్చి కొంచెం బయటికి వెళ్ళలి ఆడుకోవడానికి కొంచం ప్రైట్ ఉంది ఎందుకంటే మొన్న ఎండలు దాకా పిల్లల్ని బయటకి పంపిలేదండి మా పాప నై అ ఆ మా పాప కూడా బయటికి పంపలేదండి మా పాపని కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం వెళ్ళి ఆడుకుంటుంది ఆ అవు కొంచెం చల్లగా ఉంది కదా ఇప్పుడు కొంచెం వెళ్ళి ఆడుకుంటు
అవునండి పిల్లని నాటించడం చాలా ఇక మీ వయసులోనే కదా వాళ్ళు ఆడుకోవలసింది
ఆడుకుంటేనే కదండి చాలా యాక్టివ్ గా ఉంటారు
అవునండి
ఎ ఆయాక్టివ్గా ఉంటారు బాగుంటారు
మధ్యాహ్నం పోటకి
వండ చేయాలండి వండ పపారు చేయాలి ఇప్పుడు అన్నం వండాలి కూర వండాలండి
అదే ఏం ట్రై చేస్తున్నారు మధ్యాహ్నం పోట
ఎక్ చి క
ఎక్కక్కర్రీ చేస్తున్నారా మీకు ఎగ్గ ఎ్గా ఎగ్గులతోనే కర్రీ కాకుండా ఇది ఎగ్గు్ మొత్తము
ఎగ్గు బొండా చేయొచ్చు ఎగ్
ఆ అలా కాదండి ఎగ్ వచ్చేసేసి పగలు కొట్టేసేసి ఒక పాత్రలో పోసేసి మొత్తం కలిపేసి స్టీమ్ మీద వేడి చేస్తారు వేడి చేసిన తర్వాత అది మొత్తం కేక్ షేప్ లో వస్తుంది దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొనీ
ఆ చట్నీ చేస్తుంది
నీళ్లు పోసుకొని కొంచెం కారం పసుపు చెల్లేేసేసి ఆ ముక్కల్ని దాంట్లో కర్రీలో చేసుకోవచ్చు ఆ కర్రీ ఇంకా చాలా బాగుంటంది అలా చేసుకుంటే తినడానికి బాగుంటుంది ది
బాగుంట ఉంటుందండి సరేనండి బాగుంటానండి ఓకే అండి ఓకే అండి బాయ్ అండి ధన్యవాదాలండి